హలో బాగునావా
ఏం చే బాగున్నాను నువ్వు బాగున్నావా
హ బాగున్నా ఏం చేస్తున్నా
ఏం చేయలే కాలిగా ఉన్నా నువ్వు
ఆ నేను కూడా అంతే ఊరికే ఉన్నా
ఆహ
తిన్నావా మరి
తన్నా ను తిన్నావా
ఆ తిన్నారా ఏం తిన్నావ్
నేను పప్పు తిన్నారా నువ్వు
నేను కూడా పులిహోర తింటి
ఆ
ఆ అవును నిన్న మున్సిపాలిటీ వర్కర్స్ గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నారు అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఇండియాలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంకా పెద్ద ప్రాబ్లమ్ గా ఉంది అనే
అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది అండ్ అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా పాపులేషన్ పెరిగిన కొద్ది వేస్ట్ కూడా చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది అనుకుంటున్నా నేను
ఆ అవును వేస్ట్ అంటే ఇంకా ప్లాస్టిక్ మాత్రమేనా
ఆహా వేస్ట్ అంటే ప్లాస్టిక్ అంటే సరిపోదు వేస్ట్లో ఫుడ్ వేస్ట్ ఉంది అలాగే గ్లాసు మెటల్స్ ఇంకా ఎలక్ట్రానిక్ వేస్టెస్ కూడా ఇంకా మెడికల్ వేస్ట్ అయితే అది ఇంకా ఎక్కువ
ఆ అవునులే మరి సిటీస్ లో గార్బేజ్ ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అనుకుంటున్నావ్
అంటే సిటీస్ లో చాలా పాపులేషన్ ఎక్కువ కాబట్టి డైలీ వేస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా
ఆ అంటే ఒక ఫ్యామిలీ రోజుకి ఎంత వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటున్నావు
అంటే అది ఫ్యామిలీ సైజ్ బట్టి మారుతుంది కానీ డైలీ కొంత వేస్ట్ తప్పు తప్పకుండా జనరేట్ అవుతుంది ప్రతి ఫ్యామిలీ నుంచి.
ఊ అవును కరెక్టే మరీ ప్రాబ్లమ్ గార్బేజ్ జన్రేట్ అవ్వడమా లేదా మ్యానే చేయకపోడమా
మేన్ ప్రాబ్లం అయితే ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోడమే అని నేను అనుకుంటున్నా
అది కుడ నిజమే మరి ఏదైనా ఎక్స్పనేషన్ జెప్పు
ఎక్స్ప్లనేషన్ అంటే చాలా కంట్రీస్లో చాలా బాగా మేనేజ్ చేస్తారు కానీ అది ఇండియాలో ఒక్కటే మనకి అట్లా కన్పిస్తుంది చాలా మంది వెట్ వేస్ట్ ట్రై వేస్టు సప్రేట్ చెయ్యరు మన ఇండియాలో
హోఓవ్ ఓ అది కుడా నిజమే మరీ వెట్టు వేస్టంటే ఏంటి
వెట్ వేస్ట్ అంటే ఇంకా వెజిటేబుల్ పీల్సు లెఫ్టో ఓవర్ ఫుడ్డు ఫ్రూట్సు వాట్ని వెట్ వేస్టని అంటాం
ఓ మరీ డ్రై వేస్టంటే
డ్రైవేస్టంటే ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ పేపర్సు ఇంకేమైనా కార్డ్ బోర్ట్స్ స్సు గ్లాసూ వాటిని డ్రైవేస్టని అనొచ్చు
ఒహో వాటిని ఇప్పుడు సప్రేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి
బెనిఫిట్ అంటే రీసైక్లింగ్ చాలా ఈజీగా అవుతుంది
ఓ మరి రీసైక్లింగ్ అంటే ఏంటి
ఇంక రీసైక్లింగ్ అంటే వేస్ట్ మెటీరియల్స్ ని మళ్ళీ యూజ్ ఫుల్ ప్రొడక్ట్స్ గా మార్చడాన్ని మనం రీసైక్లింగ్ అని అంటాం
ప్లాస్టిక్ బాటిల్ నుంచి కొత్ కొత్త డక్ట్సు తయారు చేస్తారా
ఆ అవును ఖచ్చితంగా అలాని ఆ ప్రాసెస్ని రీసైక్లింగ్ అంటాం మనం
మరి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎందుకు డేంజరస్సు
అంటే మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ బ్యాటరీస్ లో హామ్ఫుల్ కెమికల్స్ ఉంటాయత కదా అందు కానీ ఆ వేస్టు డేంజరస్ అని అను
ఊ అవి సాయిల్లో కలిస్తే ప్రాబ్లం కదా
ఆ అవును అది కుడ నిజమే ఇంకా వాటర్ పొల్యూషన్ కూడా అవ్వచ్చు ఒకవేళావి వాటర్ లో కలిప్
ఊ మరి ఫుడ్డు వేస్ట్ గురించి ఏమనుకుంటున్నావ్
ఫుడ్ వేస్టంటే ఇండియాలో చాలా ఫుడ్ వేస్టవుతుంది
ఊ
ఒక సైడ్ ఫుడ్ వేస్ట్ ఇంకో సైడ్ చాలా మంది ఫుడ్ కోసం ఇబ్బంది కుడా పడుతున్నారు
అది చాలా బాధ కలిగించే విషయం కదా
అవును నాకు అది ఇలా అలానే అనిపిస్తుంటుంది ఒకొక్కసారి
ఇంకా మరి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎందుకు బ్యాన్ చేశారనుకు కుంటున్నావ్
అంటే ప్లాస్టిక్ ఈజీగా డిగ్రేడ్ అవ్వదు కదా అందుకని బ్యాన్ చేసారేమో
అవును ఈ మధ్యా అన్నీ షాపులలో ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ చేశారు అవి మళ్ళీ తీయనికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు
అంటే కొన్ని ప్లాస్టిక్స్ అండి సేల్స్ ఆఫ్ వర్క్ పడుతుందన్నమా అవి టి క్రేట్ అవ్వడానికి
అయ్యో
అందుకే కొంచెం అయితే క్లాత్ బ్యాగ్స్ బెటర్ అని ప్లాస్టిక్ బ్యాగ్స్ ని బ్యాన్ చేసేసినారు
ఉహు అవును లే ఇంకా మరి రివర్స్ లో గార్బేజ్ పడితే ఏమవుతుంది
అంటే వాటర్ పొల్యూషన్ పెరిగపోతుంది
ఆ ఫిష్ అండ్ అదర్ అక్వెటిక్ అనిమల్స్ కి కూడా డేంజర్ కదా
ఆ అవును కరెక్టే
సరిగా పడుతుందా డేంజరస్ అని అనుకుంటున్నా
అంటే మస్కిటోస్ ఫ్లైస్ అవన్నీ చాలా పెరిగిపోతయి వాటి వల్ల ఇంకా డిసీజెస్ కూడ చాలా స్ప్రెడ్ అవుతాయి
ఆ అవును ఇంకా డెంగ్యూ మలేరియా లాంటివి ఇంక్రీజ్ అవ్వచ్చు ఉహు
అవునవును కరెక్టే మరి బర్నింగ్ గార్బేజ్ కరెక్టే అంటావా
కాదు అనే అంటానా
అవునా ఎందుకలా
ఈ పొల్యూషన్ ఎక్కువ పెరుగుతుంది కదా దాని వల్ల
ఆ ఓన్లీ టాక్సిక్ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది కదా
ఉ అవును
మరి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏమి ఇలాంటి టైమ్స్ లో
ఉ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇంకా బెటర్ కలెక్షన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయాలి
ఓకే అప్పుడు రీసైట్ ఆ అవునవునులే ఇంకా రీసైక్లింగ్ ప్లాంట్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి
ఊ ఇంకా పబ్లిక్ అవేర్నెస్ కాంపైన్స్ కండక్ట్ చేయాలి
హూ మరి సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇలాంటి సిచ్యుయేషన్స్లో
ఇలాంటి సిచ్యువేషన్ లో రోడ్డు మీద గార్బేస్ పడేయకూడదు
ఓన్లీ డిస్టబెన్సని యూజ్
కామెంట్ ఇంకా డస్ట్ బిన్ యూజ్ చేయాలి
ఊ ఇంకా వెట్ అన్ డ్రై వేస్ట్ ని సప్రేట్ చేయాలి
ఊ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అవైడ్ చెయ్యాలి ఇంక
అవును
అతక్ అదేఅద
మరి స్టూడెంట్స్ ఏం చేయగలరు ఇలాంటి సిచ్చువేషన్స్ లో
ఆ స్కూల్స్ లో క్లీనబ్ బేస్ ఆర్గనైజ్ చేయొచ్చు
ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తే కొంచెం
అలాగే ఇంకా ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ క్రియేట్
అవున్ మ్ అవును మరి టెక్నాలజీ వేస్ట్ మేనేజ్మెంట్ లో హెల్ప్ చేస్తుందా
నేనైతే చాలా వరకు అనుకుంటున్న
ఆ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ చెప్పాలంటె ఇంకా స్మార్ట్ తింగ్సూ ఇంకా స్మార్ట్ పింగ్స్ అంటే డస్ట్ బిన్ ఫుల్ అయినప్పుడు మున్సిపాలిటీకి సిగ్నల్ పంపిస్తాయి
మ్మ్ ఇంట్రెస్టింగ్
ఇంకా ఏఐని యూజ్ చేసి వేస్ట్ ని ఆటోమేటిగ్గా కూడ సార్ట్ చేస్తున్నారు
చురల్ ఫర్టిలైజర్ గా కూడ మారుస్తున్నారు కొందరైతే
మ్ ఇంకా
కంప్లీట్ గా కష్టం కదా
అవును జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా కష్టమే కానీ వేస్ ట్ని కొంచెం రెడ్యూస్ చేయొచ్చు
మ్ ఎగ్జాక్ట్లీ
మరి ఫైనల్ గా క్లీన్ ఇండియా కోసం మనం ఏం చేయాలి
అంటే స్మాల్ హ్యాబిట్సూ చేంజ్ చేయాలి
అవును అవును కరెక్టే ఇంకా ఏమైన ఎగ్జాంపుల్స్ కి చెప్పగలవా
ఆ ఫుడ్ వేస్ట్ అవైడ్ చేయాలి ఇంకా క్లాప్ బ్యాగ్స్ క్యారీ చేయాలి ఇంకా వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్ మీ రెడ్డీస్ చేయాలి
అవునవును కరెక్టే ఇంకా పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్గా ఉంచాలి
మ్ అ
మ్ ఇంకా నేను ఈ డిస్కషన్ నుంచి చాలానే నేర్చుకున్నా
నూరు దఫ ఆ నేను కూడా అంతే స్కూల్గా అనిపించింది నాకు కూడా
అవును క్లీన్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ెస్ స్పాన్సిబిలిటీ కాదు ప్రతి సిటిజన్ రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకున్నాను నేను కూడా
ఆ
సరేలే అయితే ఇంకోసారి ఇంకో న్యూ టాపిక్ తో మాట్లాడుకుందాం
మ్ సరేరా బాయ్
మ్ బాయ్